హాటేక్స్ అన్ని వాడికి లాభం లేంది వాడు విల్తడా నను హలో చెప్పు
వాళ్ళకి కనిపించరా మనం చేస్తే మనకే కనిపిస్తుంది ఎన్ని చేసినామని వాళ్ళకి ఎందుకు చూపిస్తాది
ఆ
ఆ
ఓకే ఓకే ఇప్పుడు అర్థమయింది కొంచం కూడా లేదు నాకు అందుకే
మన మంద ఎడుతున అను అఓ ఇప్పుడు ఇ
ఆ
అవయి
ఏంది అగొ అగొ అగొ అంటావ్ పిచ్చ
ఆగత్
అవో పిచ్చ అంట తిట్టడం కాదు ఆ అవును
ఉమ్
ఏం కర్రీ పెట్టిరు హాస్టల్ లో హలో హలో
విన్
ఏం కర్రీ
ఎగ్ కర్రీ
అవునా
అవును
బాగుందా
ఏయో అట్లుంది ఇక ఆఫ్టర్నూన్ మంచిగా ఏం చేసింది మా ఫ్రెండ్ మంచిగా సాంబార్ కర్రీ ఉసిరికాయ కర్రీ ఉసిరికాయ పచ్చడి అక్క ఇంకో అక్కనే మంచిగా చారున్న ఆలు ఇంకో ఇంకో ఆమెనేమో మంచి దొండకాయ ఫ్రై ఇంగ చూడు
తిన్న ఇగ మధ్యాహ్నం
నిజంగా నేనే నేను నైట్ తినకున్న కూడా ఆఫ్టర్నూన్ మంచిగా తింటున్న తెలుసా ఇద్దరు ఇంటి దగ్గర నుంచి వస్తారు మంచిగా తెస్తురు వాళ్ళు ఫుడ్ కర్రీస్ తింటున్నమిగా
దొరుకుతదని దొరకుతనేమో ఒకవేళ
ఆ ఇంటికి పోతా కదా ఇగ తినాలి మంచిగ
తినాలే నిజంగా అ మస్తు వీక్ అయిన అసలు ఇక్కడచ్చి వన్ వీక్ గానీ ఏదో సంవత్సరం ఉన్న ఫీలింగ్ వచ్చంది నాకై వెదర్
నువ్వే తింటనావు తెలుసా నువ్వే తినకుండ అట్లేతున్నావ్ పెరుగుతో అయినా దేనితో అయినా తినాలి అన్నం తినకుండా ఉంటారా ఎవరైనా బాలేదు అని
నువ్ మార్నింగ్ అన్ని తిన్నావ
అర్ధం కాలే సౌండ్ తక్కువచ్చి మార్నింగ్ ఏమైనా బాగుందా రైస్
ఆ మంచిగుంది నేను ఆఫ్టర్నూన్ కూడా అదే తిన్న
అవునా నాకు నచ్చలే
అ ఇయ నువ్వు ఎట్లా తింటావు మరి అ నీ టేస్ట్ ఎట్లా ఉంటదొ మనకి ఎట్లా తెలుస్తది
నాకు నచ్చలే సీనూ స్లి
నేనైతే
అవునా
నార్మల్గా టిఫిన్స్ అప్పుడే తినవు నువ్వు ఇ ఇవైనా ఏం తింటవు అసలు
కదా అదే
అందుకనే తింటావా మరీ ఘోరంగా బక్కగా అయినవు గని
తింటా ఇంకా ఏం చేస్తా తప్పదు గదా తినాలి బతకనికైనా
ఊ ఈ బత్కనికట పెద్ద పెద్ద డైలాగ్స్ మళ్ళీ ఏమన్న అంటే
ఆవును మరి
మీ అక్కనే గోరంగా బక్కగ అయితుంది మరి ఇద్దరం బక్కగా ఉంటే ఎట్లా మరి నేనైనా గాని కొంచం లావు అయిత నీకైనా అనిపిస్తలేదా నువ్వు ఎప్పుడంటే నీకు ఏమంటరు హన్మకొండలా అది ఇక్కడే సుభేదారుల ఉన్నప్పుడు నీకు హాస్టల్ ఫుడ్ ఏ మన్న పడింద ఏ మున్నదామె వా అసలు నువ్వు
అవును మస్తు లడ్డుగా అయిన అప్పుడు అందరూ అన్నారు ఫ్యామిలీ కూడా మంచి లడ్డుగా ఉండవు మంచిగా ఉన్నావు అని అన్నారు
ఆ కథమ్ అయి అన్నదోలేదో కథమ్ బక్కగా అయినావు కదా
ఉ
ఈడ్కి వచ్చినక బక్కగా అయినావు గదా
అవును
ఎడ ఫుడ్డు పడుతలేదు నీకు
అవును
హైదరాబాద్ కి వచ్చి ఎవరైనా మంచి తెల్లగ అయితరు లడ్డు ఇ సరె గాని నువ్వైతే ఈడ మొత్తం కర్రగైనవ్ మోటార్ పడ్లే ఫుడ్ పడ్లే
అవును
అవును అన్న
మరి నిజమే గదా నిజమన్నప్పుడు ఎస్ అనరా మరి
అన్, మా మమ్మీ ఏమో మంచిగా నన్ను జూసి నవ్వుతది. ఏమనంటే నవ్వుతది. నేను లావైతే నవ్వుతది, తెలుసా? నన్ను జూసి.
హ్యాపీనెస్! వాళ్లకి.
ఆ అంటే!
ఆ
హా డాడ డాడేమంటన్నడు పోరాదు అప్పుడు అప్పుడు వీలున్నప్పుడైనా పోరాదు నీ నేనే పోతలేను నువ్వైనా పో అంటే నాక్ క్కేడ వీలైతది దాడీ అప్పటి దాకా చేసే ఉంటాం మళ్ళీ ఆదివారం అంటే నా గూడా చతను గాదు గదా అనే అన్నా ఓ నుంచి హాసలుంచి ఏదైన అవస్ వాళ్ళకి ఏం తెలుస్తదే
అవును మొన్న సండే ఇల్త నేనుగుడ వద్దా మన్ కున్నా చూడనికివని స్ ఎవరస
అస్సలు నిజంగా తెలుసా మనక్ చేసి చేసి ఒక్క రోజైనా అవ్వ రోజైనా మంచిగ రెస్ట్ చేసుకోవాలని ఉంటది లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ చేయలేం మనం
ఆ ఏమోలే ఇగ
ఏమోనే బాబు ప్ల్చ్ నైట్ మొత్తం సుత్తి కొట్టింది
అవును స్ ఏం అర్థం కావటలే లైఫ్ ఎటుపోతుంది ఏందని
త్తురే ఎడ్ మొ కల గంధ గురం గొడుతురు
ఎవరు ఉరుతాల్లె ఎవరు ఉరవట్లే
ఆమె ఏక్కడ వోతది, ఆమె ఇంకొక ఆమె. హన్మకొండల ఎక్కడంటే
నర్సంపేట్.
అవునా?
అవును.
ఉమ్ అరేయ్, ఇన్‌స్టాలో ఒక రీల్ బాగా ట్రెండ్ అయితుంది, వైరల్ అయితుంది ఏమంటరు? తునామీ వో ఏదో తుఫాన్ వచ్చి ఇల్లులు మొత్తం కూలిపోయ్నాయి మనుషులు మొత్తం చనిపోయిరు కొందరేమో ఆగం ఏమంటరు. ఎట్లనో అయ్యిరు, వీడియో చూసినవవు?
చూల్లే, అది నిజంగా అయిందా? అట్ల అయినా బావుండేదేమో.
ఏ నిదే బావుంది నిర్మల.
ఆ మంచిఉండు, అందరం ఒకటేసారి చచ్చిపోయేటోలం మునిగిపోతే.
అవునా కదా? హలో! హలో! హలో! హలో!
హలో!
ఆ.. చెప్పు ఇప్పుడు వినిపిస్తుంది?
హమీ నాకు మెసేజ్ జేసిందే. హమీజ హమీద ఫోన్ జూసి ఒక్కసారి రిప్లై ఇయ్యదనే?
ఏమో నాకు దెల్వదు.
మెసేజ్ జేసిన దానికి, మరి ఏమో మరి ఆమెకు. ఈ కావాలన్నప్పుడు ఫోన్ చేస్తది కావచ్చు. ఏయ్ చేస్త మాట్లాడత గాని, ఫోన్ చే ఎట్లీస్ట్ దానికి. రెస్పాండ్ అయినా కూడా ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటది కానీ అసలే పటించకోకపోతే ఎట్లుంటది
ఉమ్మ్ అవును ఆమె అంతలె పటించుకోవద్దు
అంతే ఇగ ఇప్పుడు మీరు ఒకవేళ ఓతే ఇద్దరు అందరు కలిసే ఓతారా మళ్ళ
ఏడికి
అసొత్తె
ఆ తెల్వదు
హమి గారు చెప్పవే
చెప్పాలి
ఏం లేదే చెప్పాలి
రేపు ఏ టైమ్ కి ఆఫీసు
సెవెన్ కి లేస్తా ఇక నుంచి సెవెన్ లేసి అడిపోత రూమ్ లో పోత
ఉమ్మ్
ఆళ్ళు వడుకుంటారేమో ఆళ్ళు డోర్ తీస్తారో తియ్యరో ఫోన్ జెత్తవ్ వ వెన్నెల లెస్తుందే నేను ఎప్పుడు స్నానానికి పోదాం అనుకున్నా ఆమె లెసి బాత్రూమ్ పోతుంది స్నానం ఇగ ఏమన్ జేస్తామ్ జెప్పు చేయబుద్ది అయితలేదు ఇగ పది పదిహేను నిమిషాలు అయితుంది అప్పటికే టైమ్ అయితుంది ఏ ఇగ నాకు స్నానం చెయబుద్ది అయితలే డైరెక్ట్ ఇక ముఖం కడుక్కుంటున్న ఇగ
ఉమ్మ్
ఏ తిక్కలేస్తుంది ఆమె ముందు లె ముందు లెవ్వదు స్నానం చేయదు ఒకరిని చేయనీదు
ఆ
ఈరోజు కనిపించింది ఏడా ఆ ఏమంటారు ఆడ తినే దగ్గర కనిపించింది కఫెటేరియా లొ కనిపించింది చూస్తున్నా నన్ను మా ఫ్రెండ్స్ తో మా ఫ్రెండ్స్ తోను ఉంటే నన్నే చూస్తుంది నన్ను చూసుకుంటూ అమ్మను చూసిన అమ్మను కింద నుంచి మీద దాక సైలెంట్ గా పొయినా నేను
అవునా
ఉ ఆమె ఒక ఒక ఆమెతోనే ఉంటది ఆమె తోనే పోతుంది
బావుందా
ఆ
బావుందా దానికంటే బావుంది చెప్పు మరి
రష్మిత రిసెప్షన్ ఉంటదంట నెక్స్ట్ మంత్ లోపు ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లోపు ఉంటది అని అంటున్నారు ఏమంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళు మమ్మీ వాళ్ళు ఉంటారు కదా
ఆ
ఏమ ఆ ఏమ అంటారు వీళ్ల డాడీ వేరే వాళ్ళ పెద్దోళ్ళని తీసుకొని వ వచ్చిండట పెద్దలను తీసుకొని వచ్చి ఒక్క నిమిషం నేను ఫోన్ కట్ జేసీ మల్ల ఇదే చేప్తా ముచ్చట ఆ